ఆ
హలో
ఆ చెప్పండి
ఆ అదే ఏం చెప్తున్నావ్ ఆ యూట్యూబ్ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటున్నాం కదా
పింగ్స్
నిజంగా వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయో తెలీదు గాని తెగ యూస్ చేసేస్తారు ఏవేవో కంటెంట్స్ ఇస్తారో
ఏం అర్థంకాదు కాబట్టి
ఆ
అంటే ఏదో చూద్దామని ఇంట్రెస్ట్ గా యాప్ ఓపెన్ చేస్తారు కదా అయ్యో వ్యూస్ వాళ్లకి
ఆ ఇంకా చూడట చా ఆ ఒక్కలే ఏమో ఎలాగ ఉందో అని క్యూరియాసిటీతో చూపుతారు కదా ఇంకా అలాంటోళ్లే అయిపోయారా అంతే
అదే వాళ్ళకి ప్లస్
ఆ
ఉ
ఓకే మేము ఇంకా చూస్తాం కదా దేనికి కొన్నా రావట్లేదుగా అందుకని ఏం చేసాము అదే క్విల్లింగ్ ఆర్ట్ అని ఉంటాంది చూడు ఫ్లవర్స్ తో ఏంటి పేపర్ తో పేపర్ కటింగ్ చేసి ఫ్లవర్స్ లా చేస్తారు కదా అది ఎప్పుడన్నా చూసావా యాప్ కాదు మనం చేతితో చేసే ఆర్ట్ అన్నమాట పెయింటింగ్స్ ఎలా ఉంటాయి
ఆ చూడలే
అలాంటి ఫ్లవర్స్ మనం మనం పేపర్స్ కటింగ్స్ చిన్న చిన్నగా చేసి ఫ్లవర్స్ లాగా చేసి అంటే డెకరేటివ్ ఐటెం లాగా చేయడం అనమాట పోనీ అలాగే చేద్దామ అని చెప్పి ఏంటి ఇది సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకూడదా అని చెప్పి అదయితే ఆర్డర్ కూడా పెట్టేసింది బైండింగ్ గా ఉంటాయి కదా పేపర్స్
ఉ చేసుకోవాలి
ఆ అవిను మళ్ళీ గమ్స్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం ఇంతకి కొంచెం డబ్బులు లేక మానేసాం అనమాట సరేలే డబ్బులు లేవు కదా డబ్బులు వచ్చాక చేద్దాము మొదలేడుదాం పని అని చెప్పి లెటర్స్ తో చేయాలవి
ఉమ్
ఆ లెటర్స్ తో చెయ్యాలన్మాట అదే అనుకున్నామ్ మాముల్గా నచ్చిత్ తే ఎవరోఒకళ్లు ఆర్డర్ జేత్తరూ దాని ముందు ఏంటి ఆ డెకరేటివ్ ఐటమ్ దాంట్లో చేసిన గద డేటా ఎంట్రీ ఆ తనక్ తెల్సు మాముల్గ ఇలాగా మనం ఆర్డర్ పెడితే ఇలా తీసుకుంటారు అని కొంచెం దానిక్ కొంచెం తెలుసన్మాట
ఉ హూ దాంట్లో దాంట్లో పెట్ పెట్టడం తెల్సా పేజ్ లో
ఆ పేజ్లో పెట్టడం తెల్సు సరే అన్చెప్పీ మేమేం చేస్తాం మొదలెట్ ట్టంగానే మధ్యలో ఆగిపోయింది డబ్బుల్ లేక మల్లీనేమో మాక్ కొంచెం బా ఒక రోజు మనం అనుకుంటాం రెండో రోజు మళ్ళీ చేస్తాం ఇంక మూడో రోజుఈ మొత్తానికి ఇంట్రెస్ట్
అది మడపోదు అది మడి ఫస్ట్ రోజ్ పొడిచేయాలన్ పిత్ తర్వాతం చేద్దంలే ఇంక ఇంక మూడ్ రోజుల్ గష్ చలో చర్వాత్ తర్వాత్ తర్వాత
ఆ మళ్ళీ డబ్బుల్ గుడ లేవ్ ఇయన్నీ కొనాలంటే ఇంత పెద్ద లిస్ట్ గుడ్ రెడీ జేస్కున్నా ఇవివి కొనాలీ ఫెవికాలు గమ్మ్మూ పెన్సిలు ఇలాంటి అన్నీ గుడా పేపర్ లో
ఉమ్
తన పేర్ తనూ ఇచ్చేసీ నాక్ పెట్టిందీ నా పేర్ కుడ నేనూ చేస్కోని పెట్టుకున్నాం ఇద్దరం కానీ ఫ్లవర్స్ చేయడానికి మనం చాలా చేసుకోవాలన్మాట అదే వర్క్ చేయాల్ దాన్మీద
ఉమ్ మీకూ వాళ్లింటికి దగ్గరేనా
దెగ్గరకాదూ మాట్లాడుకోవడం ఫోన్ కాల్సు రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు చేస్ కొంటం కాళీగా ఉంటే
ఉమ్
ఉమ్ హ్ మొన్నా ఇంటివి బుక్స్ కెళ్నప్పుడు సరే ఐపోయినయ్ అన్ నేనూ ఇవాళ్ ఇంటికెళ్దామనుకున్నానూ ఎక్కడా అవ్వలేదు ఇచ్చరూ మళ్లీ నా అదే లాస్ట్ ఇవ్వడం అన్మాట్ నాకు సరే ఇచ్చారు కదా ఇంకా ఆటోలో వచ్చేసానన్మాట ఏం ఎవర్ రావాల్సిందె గదా వత్ తన అన్నావ్ కదా అనన్నది లేదే ఇంక ఇచ్చారు కదా ఇంటికెట్లి లైన్స్ కొట్టుకొనీ ఇంకా ఏదో ఒకటి జేస్కుందామనొచ్చేసాను అన్నానింకా
ఉమ్ కాలేజ్ దగ్గర వాళ్ళకే
కాలేజూ దగ్గరేన్ గాదు దూరమే కాకపోతే నడ్చుకొన్ వెళ్ళిపోవచ్చు నే నాకైతే నేన్ ఆటోలో వెళ్ళాలి
ఊఁ హూ
ఆ
ఆ మరీ బస్సస్ అస్సే కాని
ఎప్పుడు ఏన్ జస్సది తను ఎప్పుడు సైకిల్ల్లో ఎళ్తన్నా నడ్సి ఎళ్తన్నా ఒక్కతే ఎళ్తాది గద భయం అన్ చెప్పి ఫోన్ మాట్లాడ్కుంటా ఎళ్తది అన్మాట నాక్ ఫోన్ చేసి నేన్ మాట్లాడ్తుంటే అలాగ మాట్లాడ్తూ వెల్ ఫొద్ది ఇంకా ఆ రోడ్ మీదకే అ మొన్న అలాగే రోడ్ మీద్కి ఎళ్పోతుంటే రోడ్ క్రాస్ చే తింటే ఏంటి మన్కి చూపిత్తరు కదా అ లైటింగ్ లైట్సు రెడ్ లైటు గ్రీన్ లైటు అదేంట ఆ అది చూ చూసి తీ ఎల్పోతుందంట అక్కడ ఎవో బస్ ఒత్తుంది ఒక అతను ఏంటి ఏంటి అలాగెలిపోత్నవు అని చెప్పి గ్యెస్రడంట అప్పుడు చూతై ఆఏంటే ఈ మద్ద ఇలాగైపోతుంది ఫోన్ మాట్లాడ్త ఎళ్తాం ఎందుకని తిట్టాన్ నేను కూడా
నేనా ఆ మా నిన్న చెప్తుంది ఏ ఇలాగ అయింది అతను ఎవ్రో గూడా తెలియదే అతను తిట్టేసాడు అలాగ ఎల్పోత్నాన్ ఏంటి అన్ జెప్పి ఆట్టిసీ బస్సు అప్పుడే వోతుంది. ఇంకా చూసి గబబా ఎళ్ళిపోయాను అంటుంది.
ఆ చూస్కోలేదేమో అదె ఫోన్ మాట్లాడు కొంట నడుతుంది గద
హ
ఉమ్ ఎన్ కర్రి
మా కరీ ఆ మా అమ్మ బంగాల్దుంప ఫ్రై చేసీ చారు పెట్టింది
హు ఆ మది ములక్కడ
మళ్ళీ మొన్నేమో మా పిన్నల్ళ ఇంటికి ఎళ్ళారూ మా మా చెల్లికీ అన్ మా మా పిన్నళ్ళ అమ్మాయి అన్మాట మా చెల్లికి పెళ్ళి అయిపోయింది బాబ్ పుట్టాడు అందుకని చూద్దామనెల్ తే ఇంకా ఆటుకూలూ వాళ్ళకి ఇస్తారు గదా ఆటుక్ కులూ ఏంటి రాగిపిండి. ఆ పెళ్ళైపోయి బాబు కూడా పుట్టాడ్ అన్మాటా
ఓహా ఓకే సాట్ రెకొంట సగములు ఉమ్
అదే వాళ్ళకి గవ్ర్మెంట్ ఇస్తది కదా ఏంటి ఖజ్జురం ఎన్ ఎండు ఖజ్జూరమును రాగిపిండి పాలు గుడ్లు
అవును
ఆ ఆ అయన్నెతే మాకేమో అటుకులును రాగిపిండి. ఏండూ ఖజూరం పంపించింది మా పిన్ని
ఉ
ఉ
బావుంటై బావుంటై
అయ్
నాకూ ఎవరో ఇచ్చారు. తాగి రావడమే మీరు వచ్చిన తరువాత ఏందో, ఏమో పెన్ను కొనుకుంటామమ్మా. థాంక్యూ
అ
ఎ ఐ
మా అన్నయ్య అస్తమానం తెస్తా ఉంటాడు. అంటే రాగి రాగి మంచిది కదా తింటే అది రాగిపిండి మంచిది కదా అని చెప్పి అందుకని తెత్తా ఉంటాడు అన్నమాట. నేనేమో వాటిలతో ఒక్కొక్కసారి దోశలు వేస్తాను ఒక్కొక్కసారి ఏమో జావలాగా మా అమ్మ చేస్తాది.
దానిలాగా కాసుకుంటా ముందు మార్నింగ్ అవి న జీలకర్ర ను వామ అంటే ఏమున్నాయి ఇంక మాకు ఆ వ మొక్కలు ఏంచేసుకొనేకి. ఆ వాటర్ కె మొత్తం రాగిజావ
మా చిన్నప్పుడు అయితే అసలు వామ్ తో వామ్ వాటర్ ఇచ్చేవారు తెలుసా వామ్ వాట ర్ ట తాగితే మంచిది అనేవారు.
వామ వాటర్ లో వాటర్లో వేసి కొన్ని మరగబెట్టి అది వాడి జీలకర్ర, ధనియాలు. ఓం మరి గుడ్ మార్నింగ్. తర్వాత రాగిజావ. ఆ రెండు అయిన తర్వాత అ టిఫిన్. అమ్మా ఎవరూ చా మా ఎవరోవచ్చారంట చూడు ఏ దేవి అరుణాదేవి. ఆ ఆ మ్ ఎత్తట్లేదంట ఆ అలా అన్నమాట మాది డైలీ రొటీన్. దాని నుంచి స్టార్ట్ అవుతుంది.
ఆ మా పెద్దమ్మాయి అయితే డిఫరెంట్ డిఫరెంట్ వంటలన్నీ చేస్తా అన్నమాట వెళ్ళినప్పుడు. మొన్న మా ఇంటికి వచ్చింది. అంటే మే ముందు ఉండే ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి. మామిడికాయలు, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. దగ్గరే
ఓస్
అక్కడే తోటకూర కూడా అప్పుడు వర్షాకాలం మంచి వర్షాకాలం అన్నమాట. చెట్లు కూడా పడిపోతా ఉండేవి మాకు. ఇంకా వర్షకాల మనకి వత్తాయి కదా. పక్కనే రైస్ మిల్ అన్నమాట ఒడ్లు గట్ ఇట్ కింద పడిపోతే ఆ వర్షానికి, ఏంటి? మొలకలోస్తాయి కదా? గడ్డిలాగా పైకి పచ్చిగా ఉంటాయి.
మ్
ఆ ఆ పచ్చిగడ్డితో చూడ డిష్ మా పెద్దమ్మ కోసుకుంది. నేను షాక్ ఏంటి దీంతో కూడా చేస్తారా అని చెప్పి ఏదో ఉందబ్బా దాని పేరు పచ్చడి ఏదో చేసుకుంటారంట దాంతో
మాబ్ మా అమ్మమ్మ వాళ్ళ అక్క చేద్ ఏందోమే అటలతో పచ్చి జదుదు ఏం పచ్చడో తెలీదు తెలిదు అనమాట మంచిగయింది మంచిగానే ఉంటది గాని మనకు అయి అందులో ఏమేసారని కనిపెట్టడం చాలా కష్టం
అవును మళ్ళీ ఏంటి ఏపీన్ చెనాప్పడు ఉంటది కాదు
ఉ అవును హలో హలో హలో